అ
హలో హలో ఆ నమస్కారమండి
హలో
ఆ చెప్పు బాగున్నారండి
బానామని నా వాయిస్ వినిపిచట్లేదా
ఆ ఇప్పుడు విని వస్తుందా
ఆ
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి చెప్పండి
ఎం చేస్తున్నారు
ఎం లేదండి తిన్నాం పడుకున్నా
తిన్నార బడికున్నారా నైట్ డ్రీమ్స్ కోసం వెయిట్ చేస్తున్నరు. ఉమ్ ట్రావెలింగ్ లో ఉన్నాం అండి. ప్రజెంట్
ఉన్నారు.
చిన్న ఫ్యామిలీ వెకేషన్ వేసుకున్నాం చిన్న
ఓకే
అజ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసారా మీ ఫ్యామిలీతోని ఎక్కడెక్కడ వెళ్ళారు.
ఎంత లాంగ్ చేయలేదు కానీ హైదరాబాద్, వరంగల్.
ఏమనా టూరిస్ట్ ప్లేసెస్ కి వెళ్ళారా హైదరాబాద్ కేన హైదరాబాద్ ల ఎక్కడక్కడ వెళ్లారు.
హైదరాబాద్ లో వరంగల్ హైదరాబాద్ లో చార్మినార్ హలో నిద్ర వస్తుంది. నిద్ర నువ్వు అట్లా అడుగుతుంటేనే అర్థం అవ్వట్లే. హైదరాబాద్ లో చార్మినార్, గోల్కొండ.
గోల్కొండ వెళ్ళారా.
ఆ
గుల్కొండ వెళ్లారా.
గోల్కొండ కి వెళ్ళాము. టామ్స్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళాము అందులో ఏమన్నా. అంటే మేము డైలీ వన్ అక్కడ మేము టెన్ డేస్ ఉన్నాం టెన్ డేస్ లో ఒక వన్ వీక్ తిరిగామన్నమాట. అంటే వన్ డే వన్ ప్లేస్ వన్డే వన్ ప్లేస్ అలా వెళ్ళేవాళ్ళుము.
అ
యాక్చువలీ మేము ఏం చేస్తామంటే ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు అక్కడ ఉంటారు అక్కనే మేము ఒక టెన్ డేస్ స్టే చేసి. ఆ మార్నింగ్ మార్నింగ్ లేచి రెడియయి. చేసుకొని చపాతి పులిహోర ఏదేమన్నా నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని ట్వల్వ్ థర్టీ. వన్ వరకు స్టార్ట్ అవుతామండి. స్టార్ట్ అయ మళ్ళీ ఎక్కడ నుంచి ఇగ గోల్కొండ ఒక రోజు చార్మినార్ ఒక రోజు ఆ ఇలా వెళ్ళే వాళ్ళం.
ఈసారి గోల్కొండ. కొండా
కొనుక్కొనొచ్చాను మరి ఇంకా ఏమున్నయ్ జూఆ జూ జూపార్క్ ఎల్లాను, ఆ మ్యూజమ్ సాలార్ జంగ్ మ్యూజియం కి ఎల్లాము
అవునా సాలార్ జంగ్ మ్యూజియం లో ఏమేం చూసారు?
ఇప్పుడా సాలర్ జంగ్ మ్యూజియంలో అంటే మనం ఓల్డప్పుడు చారిత్రకమైన అన్ని ఉంటాయి గదా.
ఆ గుర్తులు
ఆవన్నీ చూసాను వాళ్ళప్పుడు జెస్ కల్చర్ అప్పటి చదువులు బుక్స్ అప్పటి వళ్ళు చెప్ ప్పుడు ఎట్లేసుకునేది బట్
అప్పటి రాజాభరణాలు ఆభరణాలు ఖచులు వాడి యుధంలో వాడిన మొత్తం ఆ అన్ని వస్తువులు అన్ని ఏమైనా స్పెషలైజేషన్ ఉన్న వాటికి
ఆ చూస పురాతనమైన వస్తువులన్నీ చూసాం అన్నమాట.
ఇంకా ఇంకేటైనఎల్లారా? నాకు మ్యూజియం చూడాలని ఉన్నది నేన్ ఇప్పటి వరకు జూడ్ నాక్
చాలా బావుంటదండి ఇప్పుడు ఆ చాలా బావుంటుంది మ్యూజియం మీరోకసారి వెళ్తే మీక అన్నీ అక్కడ అర్థమైతై
నేను గుడా వెళ్ళాలని నాకు చాలా డ్రీమ్ ఉంది వెళ్ళాలని దాని గురించి చాలా చదివిన నేను దాని గురించి చ చదివిన నా బుక్సు వన్ టింగ్ చూడాలనే చాలా ఉన్నది ఆడొక రెబక్క శిల్పం అని ఉన్ అదే ఎందులోనుంచ్ స్తా ఒకటి, బ్యాక్ సైడ్ తిరిగేస్తా ఒక్ ఫస్ట్ అంటది క్లే ఏమైనా బ్యాక్ సైడ్ తొ చేస్తాం మేం శిల్పం ఒక్కటి ఉంటంది ఇంకొక ఏమో ఒక శిల్పంని చిన్న పర్దాగప్పిన పామ్ మహిళలెక్క ఒకటుంటది, ఉమ్ అవి రెండు చూడాలన్ ఇంకా అక్కడ ఉండది ఫేమస్ ఫేమస్ ఏముంది వాచ్ క్లాక్ క్లాక్ టైమ్ అలా కాగానే ఇలా ఎంత టైం అయితదో అన్ని సార్ల గంట కోట్ గంట అదొకటి చూడాలి చాలా ఫేమస్ ప్లేసెస్ రెండంటే చాలా ఉన్నాయి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నిచర్స్ కూడా ఉన్నాయంట, అప్పట్లో వాడిన ఫర్నిచర్స్ ఏ విధంగా ఉన్నాయ్ అన్ని ఉన్నాయంట అవ్
ఆ అవును
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయ్ ఉ
తానే అంటే ఇక్కడ
డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయంటా చూడాలి.
అదే ఇప్పుడు మీరు ఏంటిటంటే మీ స్కూల్ పరంగా టీచర్ పరంగా చూసుకుంటే మీకు సోషల్ సబ్జెక్ట్ ఇష్టం కాబట్టి మీకు ఏదైనా కూడా మీకు ఎకానమీ అర్థమయిపోద్ది.
అవునండి ఈ సారి అందులో అంత ప్రత్యేకగా అన్నిటి గురించి చదువుతాం కదా, సిలబస్ లో కంపల్సరీగా ప్రతి ఒక్క దాని గురించి మెన్షన్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కటి చదవాలి చూడా చాలానే ఉంటది ఇంకా చూపెట్టాలి ఇంకా వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆ మా బ్యాక్గ్రౌండ్ అదే కాబట్టి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయ్, వాటి గురించి తెలుసుకోవాలని ఉమ్ అలానే
ఒక రోజు ప్లాన్ చేస్ పని వెళ్ళండి
ఆ వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి గోల్గండ కూడా వెళ్ళాలి గోల్ కొండ గురించి కూడా చానా అనుకుంటున్నా చాలా రోజులు నుంచి కొల్లాకొండ కూడా విన్న బ
అంతే ఇప్పుడు మీకు మీరు సిటీలోనే ఉంటున్నారు కదా హైదరాబాద్ లో ఎటు సైడ్ ఉంటారు
మేము ఇక్కడ వొల్ సిటీ అవుట్స్కెట్ నారాపల్లి అని అంటే సిటీ అవుట్స్కెట్ లో ఉంటాం, అక్కడ నుంచి మేము మేము హాఫ్న్ చేసేసి ఈ సిటీ అవుట్స్కట్ నుంచి మేము ఒకసారి ఎప్పుడైనా టైం తీసుకొని మా టైం కి సూట్ అయ్యే విధంగా మేము చూసుకోని హాలిడేస్ టైమ్ లో వెళ్లి చూడాల
అచ్చ ఇది మనమ్ మీరు ఏదో ట్రైనింగ్ తీసుకుంటున్న అన్నారు ఏంటిది ఆ ట్రైనింగ్
మేము ట్రైనింగా అండి మేము కొంచెం టీచింగ్ మాది టీచర్ది కదండి మీ బిఎస్స ట్రైనింగ్ తీసుకుంటున్నాంండి ఆఫ్టర్
ఎప్పుడుందండి ఇప్పుడు వీకే
లేదండి కాకపోతే పడ్డాకా ప్రిపేర్ అయ్యే ముందు కాన్న ముందే ప్రిపేర్ అయిన కా మనం ఎగ్జామ్ కి రాయడం బెటర్ అని అట్లా ముందే వచ్చా
కుటేస
సెట్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనుకు ఏప్రిల్ లో వేస్తా అంటున్నారు అది సెరవ్ లేదో తెలియదు కానీ డిఎస్సి కోసం అని ప్రిపేర్ అవుతున్న, అంటే డిఎస్సి చదవడానికి రీజన్ టై ఉండది కానీ మల్లా టైం ఉండదు కదా మనకి. అలా అని తొందరగా ప్రిపేర్ అవుదాంమని
అదే ఇగా ఒకేసారి హరిభరిగా కాకుండా కొంచెం కొంచెం ఇప్పుడు నుంచే టైం సేవ్ చేసుకుంటే ప్రశాంతంగా చదువుకోవచ్చు లేదా
ఇంకందంటే అప్పటి వరకు మనకి ఏ టైమ్ లో ఎలా అవుతాయో తెలిదు గదా అండి ఎప్పుడు ఏం అడ్ వస్ తేలియదు అది కూడా ఆలోచించి ఇప్పుడే వచ్చా
అవునండి
ఒక సరి ఇలానే దేబ్బ పడ్డ ది మనం ఇంకోసారి అవ్వద్దని
అవునవును